హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా హాయ్ అండి
ఆ బాగున్నాను మీరు బాగు హాయండి మీరు బాగున్నారా బావున్నారా
బావుందండి లంచ్ అయిపోయిందా ఏం కర్రీస్ చేశారు ఏం విశేషాలు ఏం కర్రీస్ చేశారు
కర్రీ చిక్కుడుగాయ చేసినా చిక్కుడుగాయ చేసిన చిక్కుడుకాయ కర్రీ ఉ చిక్కుడుకాయ కర్రీ
ఆ
ఇక లాస్ట్ గాదా అయిపోయితున్నాయి కదా చిక్కుడుగాయలు
అవునవును
చిక్కుడుగాయలు అయిపోతున్నాయి కదా ఇంకా ఇంక రావు మార్కెట్లోకి హ్ అందుకనేషి ఆ చిక్కుడుకాయ చేసి దానికి తోడు పప్పు చేయలేను
పిల్లలు తింటారా మేడం మరి వట్టి చిక్కుడుకాయా
చారు చేసిన చింతపండు చారు వాళ్ళకి ఇష్టం.
అవునా హ్ హ్ అదే అదే తిన్నానమ్మ ఇందాకనే తినేసిన ఈ రోజు అ ఫ్లావర్ గోబి
హ్ ఫ్లవర్ గో
హ్ ఫ్లవర్ గోబి టమాట పప్పు ఈ రోజు రెండు కర్రీస్ ఎందుకంటే ఫాస్టింగ్ రా
ఓ గురువారం ఫాస్టింగా హ్ అవును ఫాస్టింగ్ రోజు ఒక్క కర్రీతోనీ తినాలంటే మంచిగా అనిపి పించదు కదా రెండు క పప్పు కంపల్సరీ ఉండాలే మళ్ళీ ఇంకా ఏమన్నా వేంపుకోవడానికి ఒడియలు
ఆ ఉంటా అవి పెట్టుకుంటాం. కదామ్మ మీరు ఇంట్ల పెట్టుకుంటారరా వాటి
ఆ పెట్టుకుంటా ఆ నేను కూడా పెట్టుకుంటా బియ్యం తోనీ సాబ్దానితోని పెట్టుకుంటా ఇంకా చల్ల మిరపకాయలు
బియ్యం పిండి తొటి పెడతా సాబు దానా తొటి వెడతా రవ్వ రవ్వ ఉడు డుక పెట్టి రవ్వ తోటి ఇట్ల అప్పడలాగా పోస్తా నేను కూడా తర్వాత చల్ల మిరపకాయలు ఆ దానికి తోడు ఏదైనా పచ్చడి
హ్ పచ్చడి ఉంటేనే బెస్ట్ అవును ఇప్పుడు ఒడియాలు రకరకాలుగా పెడు
అవునవును రా ఈ వంటకాలల్ల ఇప్పుడు వంటకాలు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఏదన్నా ఫంక్షన్కు పోయినమనకో వాడు నూట ఒక్క రకం రెండు వందల రకాలు ఆ యాభై ఒ ఒక రకం అంటాడు ఆడికి పోయినాక వాసన చూస్తేనే వంటకాలు అం టె అసలు ఏం దినబుద్ధి కాదు ఇగా ఫంక్షన్లో
అవును తినబుద్ది గాదు
మ ఏం ఇంత పప్పు వేస్కొనీ ఇంత కారం మేస్కొనీ మంటె అవురు అవూరు మనీ తినా బుద్ది అయితది. ఇప్పుడు ఏమనీ హ్ ఆ పెట్టుకుంటావు అదొక్క బుక్కఅదొక్క బుక్క యాభై బుక్కలు కూడా మన కడుపులో పడావు యాభై రకాలైనా
కడుపులా పడవు అవును ప్లేట్ నిండుగా పెడతారు. అది అది కొంచం ఇది కొం కొంచెం ఇది కొంచెం
అదే
ఏది తినాలో తెలీదు.
తెలువదు తెలువదు అట్లా తెలి అట్లా చూసేసరికి ముఖం కొట్టినట్టు అనిపిస్తది.
ఆ అన్ని పెట్టుకునేసరికి మొహం కొట్టినట్టు అనిపి
ఆ కొట్టినట్టు అనిపించి ఈ అన్నం తినొద్దనే అక్కడ వేసి రావడం అంతే ఇప్పుడు మనం అనుకుంటాం కానీ పెళ్ళిళ్ళలా ఎన్నో రకాలు పెట్టి నం మేము వంద రకాలు పెట్టినామని చెప్పుకుంటారు తప్ప అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంటే తింటారు తినగలిగిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ కుప్పల కు పలు మళ్ళీ ప్లేట్లలో ఉండి వాళ్ళు ఎత్తుకోలేక పడయలేక చచ్చిపోతున్డ్రు
మళ్ళీ ఇప్పుడు ప్లేట్ రేటు ఒక ప్లేట్ కి అలా టూ ఫిఫ్టీ అలా రేటు ఇంకా పడేస్తారు బాధ అనిపిస్తది ఫుడ్ చూస్తే
అవును
అట్లా అన్ని రకాలుగా ఎందుకు పెట్టడము అసలు అయిది ఒకేసారి బేడితే మరి కూడాదనా తినబుద్ధి కాదు అనేషా మర ఏంటో కదా ఏదో ఉంది ఏదో ఏదో ఉంది
మళ్ళీ ఫంక్షన్లలో లంచ్ చేయాలంటే ఒక బుక్ అన్నం తింటే అదే ఏందో కడుపు నిండినటు వాళ్ళు లుసో సున్నాము సోడా కలుపుతారంట సోడా సోడా కలిపి వండుతారంట
ఉమ్ సోడా కలుపుతారంట హ్మ్ తినంగానే మనకు తినబుద్ధి కాదు కడుపు నిండినట్టే అయిపోతది అవును
ఇంటికి వచ్చినాక మరి పోని తగుతంటే అట్లా తగ్గదది అవేశం
తగ ఆయసం అబ్బ కరెక్ట్గా చెప్పిండ్రు ఆయసం అయితది మనం ఆ ఫంక్షన్ నుంచి నడిచి రాగానే ఎందో ఆయాసం ఆయాసం అయితది మళ్ళ ఇంటికి వచ్చినాక చేత కాదు పడుకుంటాము ఇట్లనే అవుతది అంటే ఎక్కువ భోజనము అట్లా చేయ్యకూడదనా మరి ఏం టో ఏమో అట్లా వేడతారు కదా కలుపుతారంటారు రైటు చాలా మంది అన్నారు
ఉమ్ ఇంకా వంటకాలు ఏమైన్నా చేసుకుంటారా పండుగలకు స్పెషల్ గా
ఆ చేసుకుంటాం కదా ఇక ఏ పండగకి సంబంధించింది ఆ
అంతేనా మా దగ్గర అయితే సంక్రాంతి వస్తు తే చకినాలని గారెలని అరిసెలని ఈ బొబ్బట్లని ఇక పూతరేకులు అంటే మనం చేయలేమండి మనకు రా దధి కొనుకోచుకోడమే పూతరేకులు బాగా తక్కువ మన సైడు అటు ఆంధ్ర సైడు పూతరేకులకు ఫేమస్
ఫేమస్ మనకి అరిసెలు ఎలాగనో వాళ్ళకి పూతరేకులలా ఉమ్ అరెసలు మన సైడు ఫేమస్ కదా
అరిసెలు అంటాం కనండి ఒక మాట అది తింటాము ఎన్నైనా తినగలుగు తం కానీ ఇట్లా ఈ మందులు వాడేట వాళ్ళు ఉంటారు చూడండి మెడిసిన్ షుగర్ వాళ్ళు గానీ లేకుంటే మామలుగా నా థైరాయిడ్ కీల నొప్పులోలు వీళ్ళందరూ టాబ్లె యేసుకునేవాలకు అరిసే ఆరు నెలల రోగాన్ని కూడా బయట పెడత ది అంటారు దానికి అద ఒక గుణం ఉన్నది
అవునవును ఇక్కడ ఒకయన చనిపోయిండు
తినడానికి రుచి ఓకే అనిపి స్తది కానీ అట్లా భయం అనిపిస్తది అట్లా అనేసరికి తిందాం మన్నది కూడా బయటకు అయ్యే మళ్ళేమన్న అయితదేమో అంటే అట్ల వ ఉన్నవాళ్ళు
అవునవును ఇక్కడ అట్లనే ఒకతను చనిపోయిందండి, ఎట్లా అంటే అతనిక్ షుగరు కాలువేళ్ళు ఈ చిన్న కాలువేళ్ళు ఉంటయి గదా నాలుగు త్ తీసేసిండ్రు షుగర్ ఎక్కువై, అయితే అతనికి స్వీట్ గానీ చాయ్ గానీ ఆ ఏమి ఇయ్యక పోతుండే అత అతను ఏమన్నడంటే ఈ సంక్రాంతికి కే ఆ అరిసెలు ఎన్ని అసలు బ్రతికినన్ని రోజులాయే ఇట్లా మనసు చంపుకొని ఉండడం ఏంది అనేసి వాళ్ళు డు వాళ్లు అద్దనంగా గూడా ఈనెల తినేసిండు డు అరిసెలు ఆ ఆ తినేసిండరిసెలు స్వి స్వీట్స్ ఇగ అట్లనే అన్ని తినేస్ చేసినయన్ని తిన్నడు ఆ నేను బతకకున్నా మంచిదే నా ప్రాణానికి నాకిష్టమవుతుంది తినాలని తినాలనిపిచినప్పుడు తింటా బతికినన్ని రోజులాయే అనేస్ కి తిన్నడు, తిన్న వారానికే అతనికి షుగర్ ఎక్కువయిపోయింది
ఉమ్
ఆ షుగర్ ఎక్కువ అంటే ఒళ్లంతా ఇట్ల బొబ్బలచ్చినయి పెద్ద పెద్ద బొగ బుగ్గల్లాగ ఆ అంటే తలకెక్కిందంట అతనికి షుగరు డైరెక్ట్ గ హాస్పట్ టలు తీసుకెళ్తే ఆ రెండు రోజులేమో బ్రతికిండు, అతను చనిపోయిండు దీసుకొచ్చిండ్రు
అవునా షుగర్ ఉన్నంత డేంజర్ ఏది లేదండి. శు ఉమ్
సెలంటే ఫేమస్ ఇస్టమే గని అది మ మరీ ఎక్కువగా తింటే అగో ఆ విధంగా అయిత
అదే గదా కానీ ప్రాణమేమో ఊరుకోదు
ఊరుకోదు తినాలె అని కొట్టుకుంటది, అతన్ని అట్ల జేసే గదా చని తిని చనిపోయిండు. అదే
ఇగ మళ్ళీ దసరక్ కు ఇట్ల దసరాకేం దసరాగ్గుడా మా దగ్గర బాగు మంది చకినాల్ జేయరుగన్ నీగా అద్ద బిల్లవక్కలు బిల్లవక్ క్కలు జేస్తరు ఉమ్ కారపూసలు ఉమ్ తర్వాత చెకోడీలు, మురుకులు మురుకులు అవును, అవి చ చెకోడీలై ఈజీగానే ఉంటయ్ ఆ అవును.
వేడ్నీళ్ళల్లో కొంచెం జీలకరా వాము ఇదేంటిది కారం ఉ పసుపు, కొంచెం ఉప్పేసి ఇది వరిపిండేషి కలుప్ పాలగదా కలిపేసి, ఆ చెయ్తోను గుడా చేయొచ్చు ఇట్ల కాల్చు కుంటూ లేకపోతే కారం పూసల గొట్టమొక్కటె ఉంటది గదా దాంతోని గూడా చేసుకోవచ్
కారప్పుసలతో గొట్టం తోటి పోసేది దాన్ని మురుకులంటరండి.
ఆ అంటే ఒక్క స్టాండ్ ఉంటది జూడు ఒక్కటి దాంతోని గూడా అంటే చేైతోని చెయ్యరాకుంటే అట్ల గుడా జేస్
ఆ చేసుకోవచ్చు గనీ అది పెద్దగ వస్తుంటది.
ఆ పెద్దగస్ దొడ్డుగొస్తుంటది ఆ చకినంలాగ కదా ఆ దొడ్డుగొస్తావుంటది మళ్ళీ ఇంకా అది దానికి డిజైన్ ఉంటది కట్
అవునవును అదే మురుకులంటరు దాన్ని, మీరు జె నేను జెప్పే చెకోడీలేమొ మామూల్ గొ ఇట్ల గలిపేసి వరపిండితోటి గలిపి అది మన రొట్ ట్టేపీట ఉంటది గదా, ఆ రొట్ట పీట మీద గిట్ల పెట్టి ఇట్లాన్ కొని అది చుట్టడమే ఏమి ఈజే
ఆ చుట్టడమే ఈజీ, అవును.
హ ఇంకా
గుమ్మడికాయతోని కూడా వడియాయలు పెడతారు అవి వే టేస్ట్ అయితే నేను చూడలేను గుమ్మడికాయ బూ ఉమ్మడికాయ ఉంటే చుడు దాంతోని కూడా పెడతారు అవునా
ఆ గుమ్మడికాయను గీ కాలి మళ్ళ మంజరి మీద మా మంజరి మీద గీకాలండి అది మాంజరి మీద గీక్కి వాటి దాంట్లో నీరుంతా చె పిండి వాటర్ అయితధి బాగా పిండి ముద్దలాగా బయట పెట్టుకొని పెసరపప్పు ఉంటది కద అండి పొట్టుపప్పు ఆ ఆ ఆ పప్పును నానబెట్టుకోవాలి గారెలకు నానబెట్టినట్టు నానబెట్టినట్టు చేసి ఆ పప్పు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రుబ్బుకోవాలి మిక్సీ గిన్నెలో వేసి అ అందులో మల్ల జిల్లా క్కర అలి పయ కొనేను పువులు అవన్నీ వేసి ఈ పోయి మనం పిండి నాకు అది ఉన్నదిగా గుమ్మడికాయ గోజు ఈ ఆ తురుమును అందులో వేసేయాలి వేసేసి ఇప్పుడు గారెలాగా చేేసుకుంటూ ఒక మ ఆరు బయట మంచం వేసి అమంచం పైన ఒక బట్ట వరిచి గరెలాగా ఒత్తుకుంటానే పెట్ ట్టాల ఒత్తుకోవాలి ఆ పలస ఒత్తుకోవాలి ఒత్తుకొని పెట్టుకు ఆ పొంగతే దాంట్లో కొంచెం సోడా యాడ్ చేసుకోవాలండి మనం మనం అనుకోకు చూడయాలి లేకుంటే గట్టిగా ఉంటాయి అన్నట్టు కొంచెం సోడా వేసుకోవాలి మంచిగా అవి అది బటిని పోచమ్మకి చేస్తారు అవి పోచమ్మ మన పెళ్లి పోచమ్మ కూడా చేస్తారు వాటిని కూడా మురుకులే అంటారు పెని చిన్న మురుకులు అంటారు వాటి వాటిని కూర టైప్ చేస్తారు అన్నట్టు కర్రీ టైప్ చే అవును కర్రీ
హ
కర్రీ టైపు వేసుకుంటారు ఇంకండి ఇంకేం విషయం బాయండి